హలో
ఎంచేత్తానవురా
ఇ గీ సినిమాకు పోదాం అని చు అత్తానా
బాగున్నవా బానాన్
ఆ బాగనే ఉన్న ఆ
గస గస
ఏ మన కొత్త సీన్మాత్ ఇచ్చిన్ జూడు గోదావర్ గట్
ఆ ఆ
మాస్తున్నదట సినిమా మా దోస్తుగాడు పొఇండు ఒకటే ఫోన్ చేసి నువ్వు కూడా పోరా మీ వాళ్ళు ఇవ్వలన్న ఉం టే
బాగున్నదా
ఊ
అంటే విలేజ్ టైపా ఎట్లున్నది సి దేని గురించి సినిమా
ఆ విలేజ్ టైప్ గని లవ్ స్టోరీ ఆ
హీరో ఎవలు హీరో
హీరో మన మేమ్ ఫేమస్ ఒకడు ఉన్నడు చూడు
ఆ ఆహా వాడేనా హీరో
ఆ
ఆ మేమ్ ఫేమస్ హిరో వాడే డైరక్టర్ వాడేగా
ఏమో అంత ఐడియా లేదు కానీ ఇప్పుడు హీరోయిన్లు ఇద్దారు మళ్ళ అండ్ల
అవునా
ఊ
అదే నేను ట్రైలర్ చూసినలే కానీ బాగానే ఉన్నాయి ట్రైలరు సినిమా రివ్యూస్లే
అదే ఇక సినిమా వేండు పోదాము వద్దాం అని చూస్తాను ఇప్పుడు అజీ కొత్త సినిమాలు నాలుగైదు ఉన్నాయి
వీరభద్రుడు పోయినా మొన్న
ఆ ఎటుందది వర
వీరభద్రుడు పోతే బానే ఉన్న సినిమా
ఇంతవరకు థియేటర్ వై చూలే సినిమా చూద్దాం అని చూప్తాను
అవునా
ఇక థియేటర్ క అప్పుడు స్కూల్ అప్పుడే ఆ అదిేందది మంకీ కింగ్ గాంధి తాతది
ఆ
గయ్ గయ్ గయి చూ చపు
ఆహ
గంతె ఈ నార్మల్ మన హీరో వాళ్ళవి ఎంచూల్లే ఇది మన హనుమాన్ మూవీ లో మైబాగవి ను
ఆ పండు ను కూడా తినేయరా
య ఆరు టికెట్ దొరకక మల్లా ఈడికొత్తి
ఆ రిటన్ వచ్చినామ్ నువ్వు తెల్లారి రాలేవుగా మళ్ళా
రాలే రాలె
బా సినిమా ఉన్నది రా హైలట్ ఉన్నది హనుమాన్ మూవీ
మ్మ్ అసలు థియేటర్ల లో చూత్తే అది వేరే
వేరే ఫీలా ఫీలా వస్తు
కూర్చొని తింటారు మళ్ళబయటకి వచ్చలేదండి
రిషబ్ శెట్టి కదా అలా హనుమాన్ క్యారెక్టరు
ఏమో రిషబ్ శెట్టి అంటాన్డు వాడు అంటాండు వీళ్లేమో ప్రభాస్ అంటాడు
లేదు లేదు రిషబ్ శెట్టి పోస్టర్ కూడా రిలీజ్ చేసిండు హనుమంతు హనుమాన్ లుక్ లా
ఏం వచ్చినా దాని అప్డేట్ ఎవడు ఇత్తలేదు గాకుండా ఒక బొక్క
ఆ
మస్త్ ఆశలున్నై ఈ సినిమా మీద
మర ఇది పోదమా సినిమాకు గోదారు గట్టు
రెప్పొదాం
ఎప్పుడు పోదాం అది టికెట్ బుక్ చేద్దామా మ బుక్ బుక్ షో లో అమృత థియేటర్లు ఉంటది టికెట్ ప్రైస్ కూడా తక్కువ ఉంటది
ఆ తప్పు మరీ లాంగ్ అయితే
దగ్గరనే ఉంటది
మళ్లా పట్లక్క కతగాదు గా పోయి టికెట్ దొరక్కుండా వచ్చి
ఆ య ఆ అదంటే మాబాలో కాబట్టి అట్లయింది కానీ ఇక్కడ ఉండదు లే
ఆ
తిన్నావా మరి
తిన్నా
ఏం కూరా
పొద్దుగాల పప్ ప్పు ఒడింది మా అమ్మా ఆ
ఇయలా వంద రోజుల పనికి పోయినవా.
పోయినా. ఇగా ఇయల పోయినా మొత్తం ఏర్లే ఉన్నయి చెట్లా ఏరలేక సచ్చిన
పని ఎక్కువయినాదియాలా
మంత శిక్ష అది పెరట్లోనే మొత్తం ఏర్లే మొత్తం. ఆ
వచ్చిన వచ్చినా.
మొత్తం బా
ఫోటో దిగుతానా ఫోటో దిగుతానా స్ చిన్నగా అటు ఇటు స్కామ్ కొడతానా. క
చూస్నా
మా వాళ్ళు ఉంటే, గడ్డపారలు గిట్ల తెచ్చూ ఇగ ఆళ్ళ తోటి దీతున్లే గా ఎవళూ
జువ్వోళ్ళు
వాడ్ అసలే బ లోపడికి గూడ వత్తలేడు.
వాడు ఇప్పుడు దగ్గర దగ్గర పది ఐదు ఆరు వారాలట.
ఐదుఆ
వాన్నెందుకు తీ వాన్నెందుకు తీశేత్తలేడో కూడా అర్థం కాట్లేదు మళ్ళ.
నాక్కూడతెలవదు.
వచ్చి ఒక గడ్డపారెయ్యిరా అంటే ఏత్తలేడు వాడు.
రేపూ గడ్డపార గిట్ల తెత్తవా నువ్వు.
ఆ నేను అది జనగావుల్లా పెద్దబాపు కి ఇచ్చిన గడ్డపార మాది. ఆయన నేనే చేతానంగా.
పారబ్ గడ్డపార మీయేనా.
ఆ
రేపూ తీసుకొని నేన్ చెప్పిన కాడికిరా, అటుకెళ్ళి ఇద్దరం ముగ్గురం కలిసితీద్దాం తక్కువుంటది.
ఇప్పుడూ రేపు మా ఇప్పు మా టీమ్ ఒక్కకాడ చేద్దాం అంటాన్లు. పది మంది ఉన్నం. ఈ సందీప్ అన్న భార్యా ఆ ఈ మీవా క కమ్మ అద మా కమ్మరోల్ ఇద్దరు, మంగళోల్ ముగ్గురూ.
వాళ్ళు ఎంతలోత్ దిగితే నిన్ అంతలోత్ దిగమంటర్రా, వాళ్ళతోటి ఉంటే షికాకూ.
ఏ ఇపుడు జనగావుల పెద్దబాపు నేను ఇద్దరం కలిసి దిగుతానం బరాబరే.
ఉమ్ అందుకే అంటుకెళ్ళీ రారి నేన్ గూడా కొదిసేపు అట్ల. వోట్ ఏత్తా మీ ఇద్దరికే గానీ లా నేను తీసినట్టు పేరు
ఆ అదే రేపు చెప్పు ఒక్కక్కేళ్ళి పడదం అందరం
ఇట్కెళ్లి పైకి అందరు బట్టిళ్ళు చూడ్రా
అటు చెట్లు ఉన్నాయి పొడు పొడుగు టేక్ చెట్
ఆ ఆట్కిెళ్ళలి మంచిిగా వాతంది మ ట్టి ఆల్కగా వాతంది
మీ ఇటు మీ చింత చెట్ల కేళి పట్టినం మొత్తం ఎర్లే
చెట్లు ఉన్నాయిలేగానీ ఏర్లు అంత ఘనంగా లేవు చిన్న చిన్న ఏర్లు ఉన్నాయి
ఆ
రేపు మరి ఆడికి పోయినక్కా నేను కూడా వసత్త ఫోటో దిగినక నువ్వు
నేను సైకల్ మీద ముందే పోత త
ఏందీ గడ్డ పరున్నది కదా నిను కూడా ఏ మళ్ల ఉత్తగా నిలబడుతే అయితే వాళ్ళు వీళ్ళు అడుగుతాళ్ళు ఈ పనిచత్తలేవు ఏందీ అని
మనం చేసడేమోగాని పక్క క్కనోళ్లు ఈయన చేత్తలేడు వాళ్ళుొస్తారు మనల్ని ఎంత అది ఇది అని మాట్లాడుతారు ఇగా ఆ ఇగ గులుకుంటారు ఇగో ఫోటోలు తీసే దండ్ల నలుగురు ముగ్గురో తిత్తర్రు మిగతాళ్ళు తీత్తనే లేరు
ఆ నీతోటి కొద్దిసేపు తీసిననుకో నిను ఇగా ఇవ్వడడుగడులే
హు
ఇయ్యాలా ఫోటోలు దిగినం అట్ల అట్లా తిరిగినం మళ్ళా టిఫిన్ చేస్తానికి స్టేషన్ కు వచ్చా
ఆ
పిపించన్ చేసి అడికి వచ్చినం ఇక ఫోటోల టైం అయింది సెకండ్ ఫోటోలు ఇగ దిగినం ఇయ్యాల ఆడికి వచ్చేసరికి లేట్ అయింది లేకపోతే అయిపోవుగాని వాడు ఇండియాస్ గాడు వచ్చిండు అట గాని ఫోటో దిగాలె ఎవరి దాంట్లో ఉన్నదొ అనీ
ఎవలు ఎంటియాసు గడా
ఆ
ఏ దిగిండు నా సందీప్ అన్న దాంట్ల దిగిండు
దిగిండు రైటే రా వానికి మాస్టర్ నెంబర్ తెలవాదాంట్ట నా దాంట్లోనే వాడు ఉన్నది
ఆ
య వాడు లేటుగా దిగిండు మేమ్ దిగిన్నక్క దిగిండు వాడు
ఏ గ్రూప్ కొకడు ఫాస్ట్ దిగితే చాలు అదే టైమ్
ఆ ఆ
హ్ ఏ శివ చెట్లల్ల ఒక్క పండ్లు లేవే ఏందయ్యా అడవిలా
అది చిన్న పండ్లు ఉన్నాయంట కా లోపలికి పోదాం
ఏ ఇక్కడ అన్ని ఎర్రగా ఉన్నాయి మొన్న పోయినమ్
అంతేనా
హ్ పండ్లలో ఈ సాయి గాని చెట్ ఇవే బాగున్నాయి
కానీ మరి ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళు చూస్తే మళ్ళా పని కూడా చేయానియరు అల్లా ఎవలు చూడనప్పుడే పోవాల వాళ్లు జూ అంతే కంప్లీట్ ఇస్తారు పని కూడా చేయం
ఆ ఇగో ఈయ్యల మా సైడు ఎస్ ఎవలు బన్నీ వాళ్ళ డాడీ హ
ఆ
రాయవేద బన్నీ వాళ్ళ డాడీ
ఆ
ఆయనకు బానే కచ్చినచ్చిన వర్ దొరికినయీ
ఆహా
కాక పోతే అన్ని ఎర్రగా నే ఉన్నాయి
ఏ ఆది సక్క పండ్డలేవు అనుకుంటా
ఇగా నీళ్లు ఎవడు పోత త అడికి
ఒక్క వాహన బడదే మ మొత్తము అన్ని చెట్లన్నీ ప సగైతే కొంచెం సల్లగా ఉంటుది వాతావరణం కూడా
ఏ వానలు అసలు గింతలు కా ఇప్పుడు చల్ల పడ్డది అది వత్తద అదా ఊబరిచ్చేది అంత ఏదు
నువ్వు నాకు రేపు పోతావు కదా
ఉమ్
అరే బయనాక ఫోటో దిగు
ఆ
మీ ఇంకోటి నీ నీతోటి ఆయన ఎస్తాను చూడు ఆయన బటు కొన్ని వేరే ఉన్నారనుకో పక్కన నువు గింతంతనే తన్నవ్ నేన్ గింతంతనే టరు లేకపోతే వాళ్ళు బాగా తీసిన్లనుకో నువేంది గింతంత తిత్తనవ్ అని నీ ఏయంబడిపడ్తరు. అందుకనే ఎవల్ లేని కాడా పట్టినవ్ అను ఏసీకాకుండదు.
కాద
నేను కొద్దిగా లేట్ అయితదనుకుంటా రేపూ ఓ త్త నేన్ గూడా వత్తా ఇది ముగ్గురం కల్సి చేద్దాం నేన్ గడ్డపారేత్తా
హ్
ఆ పారతోటి ఏ పది నిమిషాలు
మూడు నాలు తప్పదు
ఆ మళ్ళ ఈ మళ్ళా మొత్తుకుంటడు ఆయన ఏ చేత్తలేవ్ ఎందిరా అని అన్నడ్ అనుకో మాట ఇగ మన గుడా మంచిగుండదు
హ్
రేపు గడ్డపార ఉన్నదిగా నీది
ఫోన్ అత్తంది
సరే బాయ్ మరి రేప్ ఫోన్ చేయి పోయినంక